సప్పురా
హాయ్ ఏం చేస్తున్నా్
పళ నేరం
తన్నావా
నాలుతురున్నావా
ఆ నేను కూడా తిన్నా ఇందాకే
అ
ఏం కర్రీ
మరి వచ్చేసి పచ్చడి
అవునా
హలో
ఆ చెప్పు
పచ్చడేరా
పచ్చడినా సందే్ స్పెషల్ ఏం లేదా మరి
ఈవినింగ్
ఈవినింగ్ా అది కూడాడా ఈవినింగ్ే ప్రస్తుతానికి ఆలు కర్రీ చేసారు
అవు
గయాన్ ఈవినింగ్ే ఇంకా ఫ్రెండ్స్ కాంటాక్ట్లు ఉన్నారా
మారు లేరున్న కాంటాక్ట్ లో అయితే అసలు అందరు బిజీ అయిపోయారు
అవును అందరుూ మ్యారేజ్ కొంతమంది మ్యారేజ్ చేసుకున్నారు కొంతమంది చదువుకుంటున్నారు నాకు అక్కడే ఇవ చేయట్లేదు నా దగ్గర కూడా ఎవరి నీ నెంబర్ లేదు నీ నెంబరు ఇద్దర్దు ఉందంత
చాలా మంది అప్పుడు మంచి ఎంజాయ్ చేస వాళ్ళం గానీ ఒళ్ళు కూడా ఇప్పుడు కాంటాక్ట్ లో లేరు అంద బిజీ అయ్యారు ఒళ్ళు కూడా కాల్ చేయ
అంటే అప్పుడు ఇక ఎంతైనా టైము ఉన్నప్పుడే ఎలైనా చేస్తారుో ఇక వాళ్ళకి కూడా టైం లేదేమో ఇక
అదే స్గ
అ బిజీ బిజీ అయిపోయారు అందరు
స్టడ మీద వడితే ఈ అంతే కదా ఈ వలసదు బిజీల ఎక్సామ్స్
అవును ఏదో ఒకటి తెదిగా హాస్టల్స్ ఎలా ఉంటారు లేకపోతే ఏదైనా ఉంటదిగా ఇంకా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళయితే ఇక వాళ్ళకి హస్బెండ్ పిల్లలు
నాకులా
ఆ
ను ఏం చే ఎట్లా ఎట్లాయితే
నేనైతే ఏ ప్రజెంట్ అయితే ఏం చేయట్లేదు ఖాళీగానే ఉంటున్నా ఇంట్లో ఇక డిగ్రీ అయిపోయింది ఖాళీగాని అంటున్నా
అ
ఏమైనా జాబ్లు అలాంటివి చేద్దాం అనుకున్నా గానీ ఇక చేయట్లేద ఇంట్లో ఏమో మ్యారేజ్ చేస్తా ఉంటున్నారు
ఆహా
ఇక ఖాళీగానే ఉంటున్నా
అమ్మార
ారు ఎన్ని డిసెంబర్ నవంబర్
డ అయితే ఈ టూ త్రీ మంత్స్ అయితే ఈక వర్ష అలస్తయి బాగా
అవును వర్షాలు ఆ మాది బోర్దని చూస్తే నేను బయటికే వెళ్ళాను ఇక
ఆ
కొంచెం ఎంతైనా ఇది ఏమంటారు మనకి వింటార ఏమటారు
ఆ వింటర్ అయితే ఏం కాదు కానీ హిందుూస్తులలో ఏం చేసారంటే ఓ అంటే మీకు పెడతారా హల్దీ పెడతారా
ఆ పెడతారు
మాకు పెడతారు కానీక చన్నీళ్లతో చేయాల్సి వస్తుంది వాటారు పోసుకుంటారు ఇక అట్లా చేస్తారు కదా
ఆ అంటే మాకు కూడా హల్దీ అది ఉంట అంటది మా కూడా అంట అంటే చన్నీళ్ళ అని కాదు వెయ్యటన్నీళ్ళ కూడా యూజ్ చేస్తారు అంటే ఫైవ్ మెంబర్స్ వస్తారు
మా సైడ్ అయితే అంత పర్టికు్యలర్ గా ఇక వాటర్ కాగబెట్టి వేడి చేసి పోయారు ఇక ఏ నీళ్లుుంటే ఆ నీళ్లుు గుమ్మరిస్తారు
మా అట్లా ఏమి ఉండదు మాక అయితే ఫైవ్ మెంబర్స్ ఇస్తారు అందులో ఫ్లవర్స్ అవి వేసి చేస్తారు అగా పెద్దవాళ్ళు అంటారు కదా అంటే ఆ పెద్దమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఫైవ్ మెంబర్స్ వేసి వెళ్తారు ఫస్ట్ అంటే హల్దీ రోజు హల్దీ మొత్తం అది కంప్లీట్ అయిన తర్వాత హల్దీ పెట్టిన తర్వాత అక్కడ నుంచి ఆగా అంటే మళ్ళీ ఆ ఇ అే హల్దీ స్నానం చేయించది ఉంటది కదా అప్పుడు ఫైవ్ వేస్తస్తారు ఫస్ట్ ఒక టూ మార్క్స్ లేకపోతే త్రీ మార్క్స్ ఫైవ్ ఫైవ్ మార్క్స్ వస్తారు వేసిన తర్వాత వేసిన తర్వాత ఇ కంప్లీట్ చేసిన తర్వాత వచ్చాక ఉ రడిీ ఎంత అత బట్టలు అవి ఇవి పెడతారు ఇ గ మరా అంత
మా సైడ్ ఏమో ఆ అంతే ఇక అ మా సైడ్ ఏమంటారంటే నలుగు అంటారు దాన్ని నలుగే ఇక ఇక వాళ్ళ ఇంటికి తీసుకెళ్తార అంటే ఎవరెవరు బట్టలు పెట్టాలనుకుంటారో వాళ్ళి ఇంటికి తీసుకెళ్ళలి నలుగ వేసి ఇక వాళ్ళకి స్నానాాల అయినాక బట్టలు పెట్టి మళ్ళీ తోలుతారు వాళ్ళింటికి అమ్మాయి వాళ్ళ ఇంటికైనా అబ్బాయి వాళ్ళంటికైనా తోలుతారు తోలిిన తర్వాత ఈ ఇ ఇప్పుడు ఈ మధ్య ఎందుకు కొత్తగా వచ్చినాయి అన్ని హెల్దీ ఫంక్షన్స్ అని కొంచెం గ్రాండ్ గా ఇక అట్లా నా పలుగులేసిన తర్వాత రేపు మ్యారేజ్ అనంగా ఈ రోజు ఈరోోజు ఒక రోజు ముందే ఈ హల్దిీ ఫంక్షన్ అన్ బట్టి ఇక వచ్చిన చుట్టాలు వాళ్ళందరి ఇక సేమ్ వెళ్ళ ఎళ్ళ డ్రస్సెస్ వేసుకొని ఇ అన్ని ఫోటో షూట్స్ అభ ఉంటాయి
ఆ
ఇలా ఇ దిగుతారు దిగి ఆ రోజు నైట్ ఇక మొత్తం ఇకయన్ని ఇక ఆ రోజు నైటే పెళ్లిి కొడుకుని చేస్తారు చేసి కూర్చోబెట్టి ఈ అమ్మాయిని తీసుకొస్తాడు కదా ఆ రోజు ఒక రోజు ముందు నైటే తీసుకొస్తారు మా సైడు తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఉంచి అబ్బాయి అప్పుడు వేరే వాళ్ళ ఇంటి కాని ఉంటాడు వాళ్ళ ఇంటి దగ్గర ఉండడు అబ్బాయిని కూడా వేరే వాళ్ళు తీసుకెళ్ళలి పెళ్లి కొడుకుని చేయిస్తారు ఇ వాళ్ళు వేరే వాళ్ళ ఇంటి పడు ఉన్నాక అమ్మాయిని తీసుకొస్తారు అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటది ఇక తెల్లారి పొద్దున ఇక వాళ్ళ ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టుకొని అంటే ఒక దగ్గర కూర్చోబెడతారు ఇద్దరిని కూర్చోబెట్టి మైళ పోలంటారు అంటే ఇక అన్నిీ మొ మొత్తం అమ్మ వాళ్ళ తల్లి గారి ఇంటి పేరు అన్ని ఇక తీసేసినట్టు ఇక అందులో
ఆ మరి అది మ్యారేజ్ అది ఎప్పుడు చేస్తాంది మరి
అదే అదే మైలపూలు తీసిన తర్వాత ఇక వాళ్ళకి మళ్ళీ ఇద్దరికి కలిపేస్తారు ఒకసారి నాలుగు ఇద్దరికెలిపి హల్దీ పూస్తారు పూసిన తర్వాత ఇక స్నానాలు చేసి ఇగ వాల్ స్నానాలు చేసి వస్తారు కదా వచ్చినంక రెడీ అయ్యి అ పిట్టల మీద కూర్చుంటారు పెళ్లి పందిర్లు కూర్చోని ఇగ అప్పుడిగ స్టార్ట్ అయితది ఇగ ముహూర్తాలు కొంచెం ఎర్లీగా ఉన్నాయి అనుకో తొమ్మిది పదింట్లోపె ఉంటే ఇంగ చీకటి తోటి ఇగ అ నైట్ అంతా నిద్దరుండదు ఇగ మూడు నాలుగు ఇంటికనించే ఇగ స్నానాలు వాళ్ళని రెడీ చేయడం వాళ్ళింట్లో పూజ చేయడం అవన్నీ ఉంటాయి ఇగ మా
ఆ టైం అంటే ఆ టైంకే చేయాలా మ్యారేజిగా
ఆ టైం ఇప్పుడు పలానా టైం అని పెడతారు కదా వాళ్ళు ఇప్పుడు అంటే మని ఇప్పుడు తొమ్మిది పది నిమిషాలకి కావాలి అంటే అప్పుడు మన జీలకర్ర బెల్లం అంటారు గక్క ఒకల్ నెత్తి మీద ఒకళ్ చేయ్ పెట్టుకుంటారు ఆ అది చేస్తారు మా సైడు అది పెట్టియాలి ఆ టైంకిి కరెక్ట్గా అది పెట్టించిన తర్వాత తాలి గడతారు
అవునా
అ
నాకు టైమింగ్స్ అ అలా ఏం ఉండవ్ అంటే ఆ రోజు డేట్ ఏ రోజు బాగుంటది అనేసి చూస్తారు అదే ఏ ఇప్పుడు సెవెంటీన్ ఉంటే సెవెంటీన్ యాయ్టీన్ టే ఎయిటీన్ అంటారు కదా ఆ రోజు మ్యారేజ్ అని పెట్టుకుంటారు గానీ ఇక ఆ రోజు ఎప్పుడైనా జరుగుద్దిగా ఇగ ఏ టైమ్ లో అయినా చేసుకోవచ్చు ఇదే టైమ్ కి చేయాలని లేదు ఆఫ్టర్నూన్ మ్యారేజన్ కొ ఆ ఈ అయ్యే వరకు అది త్రీ ఫోర్ అయిద్ది మా దాంట్లో ఫ్రైడే ఫ్రైడే రోజు అయితే ఫైవ్ అయిద్ది డే మ్యారేజ్ అదే నైట్ మ్యారేజ్ అయితే నైట్ టూవెేలు వన్ను టూ కూడా అయిద్ది
అంతేగాని మా సైడ్ ఎట్లా అంటే ఇప్పుడు అంటే గ్రా అవి ఉంటాయి కదా గ్రహ గ్రహాలు
ఆ ఆ
టైం ఏ టైం నుంచి ఏ టైం దాకా మంచిగుంది ఏ టైం నుంచి ఏ టైం దాకా బాలేదు అని చూస్ స్తర్ చూసి అట్లా చేస్తారు ఆ రోజు మంచిదే చూస్తారు ప్లస్ మళ్ళిట్లా ఏ టైం కాంచి మంచిగుంది ఏ టైం దాకా బ స్టార్ట్ చేయద్దు ఏ టైం తర్వాత స్టార్ట్ చే చేయాలని కూడా జూత్తరు సో ఇగ ఆ కరెక్ట్ గా ఆటాయనికే మళ్ళీ ఇ ఎట్లాగో ఆయన పంతులు గారు వస్తారు కదా
అవును
తా ఉంటడిగ రండి టైం అవుతుంది అని ఇగ చెప్తా ఉంటే ఇగ వీళ్ళు రెడీ అయ్యి వెళ్ళి కూర్చుొని ఇగ జీలకర్ర బెల్లం పెట్టిస్ తె ఇగ అంతేం ఉండదు ఇంగా ఇగా తర్వాత ఇగా మంత్రాలు చదువుతారు ఇగా అవన్నీ ఉంటాయి కదా మాకు ఇగా అన్ని చేపిస్ జరిగా
నీనయితే అసలేప్పుడు జూల్లే లైవ్ ల మ్యారేజ్ అంటే మీ మ్యారేజెస్ ఉంటాయి కదా అదేప్పుడు లైవ్ ఇట్లా అంటే ఇ ఇట్లా జరుగుతది ఏంటి అనేది ఇప్పుడు చూడలేదు ఎవ్వరు మ్యరేజ్
అవున అప్పుడు నా మ్యారేజ్ అప్పుడు నువ్వు రావాలి
అవును అసలు మ్యారేజ అనే తెల్వదు
అంటే అది కోవిడ్ టైమ్ కదా
అవును
ఎవరు అప్పుడు నీ నెంబర్ లేద అనుకుంటరా నా దగ్గర నీ నెంబర్ లేదు శాంతి వాళ్ళకి ఇంకెవరకో చెప్పినా సరిత వాళ్ళక అంటంది వాళ్ళకే చెప్పినాను నేనుం నంబరు నా దగ్గర లేదు అయితే ఇగ చెప్పు అని చెప్పిన జీవశ్రీ వాళ్ళతోటి ఇట్లా వాళ్ళు చెప్పలేదట్టుంది వాళ్ళు కూడా వస్తామ అని చెప్పారు రాలని రాలే ఎవరు రాలే
ఉ ఇగ అంటే మా దాంట్లో అయితే మ్యారేజ్ ఇగ టైమింగ్స్ అలా లాంటివి ఏమి ఉండవులే ఇప్పుడ ఏం చేసుకోవచ్చు ఆ డేలో ఎప్పుడైనా జరుగదు ఇక మాకైతే లేటే ఇగ ఒక టైం ఇప్పుడు వన్ అనుకో అది త్రీ అయిద్ది త్రీ అంటే ఇగ అది ఫైవ్ అయిద్ది
అవును బాగా రెడి అవు
బాగా రెడి అవుతారు చాలా లేటి ఇగ ఎక్కువ ఉంటయి చేసేటివి కూడా
ఈ మ్యారేజ్ ఎక్కువ ఇగ మల్లె పూలు యూజ్ చేసిర్రంటన
ఆ మల్లెపూలే అది ఉంటది కదా మల్లెపూల అది మా దాంట్లోయితే గ అద అంటారు ఏమంటారు సేరా అంటారు
బీరా
ఎకా అదే మనం ఎంత పొడుగున్నామో అంత పొడుగుదేస్తారు మల్లె పూలది ఉంతదిగా ఆ అది ఫేస్ పటిగా కడతరు అది ఎప్పుడంటే అంటే ఆ ఫేస్ కవరా ఇగ మొత్తం అది హెవీ ఉంటదిగ
అవును కవరవుతది
కవర్ యిది ఫేస్ మొత్తం ఆ అదే మ్యారేజ్ అయిన తర్వాత కడతరు అమ్మాయికి అబ్బాయికి అయితే ముందే కడతరు ఇంటికాడన్నప్పుడే అబ్బాయి ఊ ఇంటికాడ ఉన్నప్పుడే అబ్బాయికి కడతా అమ్మాయికి ఏమో మ్యారేజ్ అయిన తర్వాత కడతారు అదే సిగ్నేచర్స్ అయిన తర్వాత
అప్పటి నుంచి అమ్మ చూపియొద్దా ఫేస్
ఆ అది చూపియదు కవర్ అయిద్దిగా ముందచ్ చూపిస్తరు ఆ ఇగ అది ఏమంటరు అది కట్టిన తర్వాత ఉంటంది కదా ఇక సిగ్నేచర్స్ అవి చేసిన తర్వాత ఇగ అది కడతరు